దీదీ సలాం హలో
ఆ
దీదీ సలాం లేక్ కం
వాళ్లేకుం అస్సలాం
బాగున్నారా
బాగునరా ను
ఆ బాగున్నా క తిన్నారా
ఆ తిన్నా ఫాస్టింగ్ ఉన్న ఈ రోజు ఆ
ఏం చేస్తున్నారక్క అక్క వాళ్ళు
ఖాళీ గనే ఉన్నారు రా అక్క ఇంటికెళ్ ఇంటికెళ్ళింది ఇంకో అక్క ఉంది
ఆ అవునా మీరక్క ఇంటికేప్ ప్పుడు ఫెస్టివల్కి వెళ్తారా
ఆ వెళ్తారా మీరు వెళ్ళట్లేదా
ఎళ్లాలక్క ఫోర్ డేస్ హాలిడేస్ ఉన్నాయి
ఆ
ఎళ్ళాలక్క ఎం
ఇంకేంటి ఏం చేస్తున్నారు
ఏం లేదక్క ఖాళీనే టిఫిన్ చేసోచ్చి
ఆ ఫాస్ట్నే లేయిచారుగా ఈరోజు సండే వీకేండ్
ఏమో అక్క ఈసారి ఈ రోజు ఎందుకు లేచాం ఎందుకు లేచినాం కూడా తెలీదు.
నేన్ ఎప్పటి నుంచో ఎప్పుడు వే ఎప్పుడు లేస్తారు ఎప్పుడు లేస్తారా అని వెయిటింగ్ చేస్తున్నా.
అవునా ఎప్పుడు లేమక్క ఫస్ట్ టైము ఇప్పుడు లేయడం. లెవన్ అవుద్ది మేమ్ లెవెనో ట్వీవాలో అవద్ది లేసేసరికి
ఆ
మీరేక్క ఫెస్టివల్ కి ఇంటికి యేళ్తారా
ఎళ్తారా రండి ఈ సారి
ఆ వస్తాలే అక్క
ఆ
బాషాకి లివ్ ఉంటుందా
ఏంటి ఏంట్రా హలో
హలో
ఏమన్నావ్ ఏమీ వినిపించలా
వా వానికి తమ్ముడికి లీవ్ ఉంటుందా అక్క అంటున్నా
ఓకే మా తమ్ముడికా
ఆ ఆ
ఆ ఇస్తారు వాడు కూడా వస్తాడు
ఆ ఆ
ఉ అందరూ ఉంటారులే ఈ సారి
కా
ఉ మీ పండగా రంజానవ్
అవునవునక్క ఫస్ట్ ఉగాది అయిపోయిన వెంటనే అద్
లాస్ట్ టైం వచ్చినప్ కుదరలేగా అంతా ఏదో గందరగోళంలా అయిపోయింది
ఆ అవునాక్క
రండి మళ్లి
ఆ అక్క మీ మీ ఫ్రెండ్స్నీ తీస్క్ పోనే లేదక్కా
ఇప్పుడు వస్తున్నారా వాళ్ళు కూడా
వస్తున్నారా వాళ్ళని తీస్క్ కొమ్ము ఉండే యాగంటికి వాటికి
చూడాలి బాగుంటది యాగండి ఆ
ఇగ మేము ఆరోజు రవ్వలకొండ కూడా తిరిగి కొని వచ్చేసాము
మీరు ఆ రోజు బాగా తిరిగా యాగంటి రవ్వల్కొండ ఇవి బెలూన్ కావ్కి వెళ్ళలేద మీరు బెలూన్ గుహల్
ఆహా దూరం అని వెళ్ళలేదక్క
ఉ ఈసారి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం బెలూన్ గుహలికి
అవునా వెళ్ళిరండక్క ఇంకా బాగుంది అది నేను కూడా యూట్యూబ్ లో చూసినా
బాగానే ఉంటంది నా అంత ఏం ఉండదురా మొత్తం జస్ట్ వాకింగే ఉంట
అవునవును లైటింగ్ ఉంటది కదక్క కేవలో
లైట్ అంత లైట్ ఏం ఉండదురా ఆది కలర్ బల్బ్స్ ఉంటాయి చూడు అవి ఉంటాయి ఇంకా సంథింగ్ ఏవో ప్లేసెస్ ఉన్నాయి దారులు ఉంటాయి అన్నమాట లైక్ అది బెలన్ గుహల్ ఉందా ఇప్పుడు ఇంకా ఇవి ఆ కాశి ఇంకా ఇవి మీ ప్లేసెస్ వాటికి కనెక్ట్అయి ఉండ. కదంట
దారి ఉంటది అంటారు అదే కదక్క ఆ ఇది ఇంట్లోకి వెళ్ళినారా రవల్కుండ లేక లోపలికి
రా ఎప్పుడు అది కూడా అక్కడే అన్నావు కదా నువ్వు
అక్కడే అక్క ఏయాగంటికి పోయి దారిలోనే
ఆ చూస్తా అది కూడా ఒకసారి సమ్మర్ కాబట్టి కొంచెం కష్టం అయిది జర్నీ అంతా టైర్డ్ అయిపోతాం.
వాటర్ ఉన్నాయి అక్క అప్పుడు అంటే రైైనీ సీజన్
ఆ అప్పుడు రడ్రైనే సీజన్ కా అప్పుడు వాటర్. కూడా ఉంటయి రాక
అవునవును ఈ ఇప్పుడు ఉండవు అనుకుంటా సమ్మర్
ఇప్పుడు సమ్మర్ అంతా ఏం ఉండదు ఇంకోటి ఈ జర్నీ కూడా టైర్డ్ అయిపో.
టైడ్ అయిపోతారు వాటర్ ఉండవు ఒకగాళ కూల్ అవ్వడానికి అక్కడికి వెళ్ళి కూడా.
అదే చూసి ఓన్లీ పెలిమి హోల్ అక్కటి అనుకున్నా చూపిస్తే ఒక యాగంటికి తీసుకెళ్తా ఇంకా ఇద్దరే రా హు
టూ మట్స్ నాకు
ఆ రూమట్స్ ఆ కవాలే రూమట్స్ శ్రీశైలం వెళ్దామని ప్లాన్ చేశారుగా మీరు ఎల్లా
ఏన్ దక్క అది ఒగకి పీరియడ్ డేట్ ఇ ఇ వస్తదా అలానే ఉండు పోతున్నాం అక్క
ఇంకా అది వస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళనికి
అవునవును ఈ పిల్లకీ వచ్చి రోజా అ పిల్లకి రాధ్
మీ తిరుపతి ప్లాన్ ఏంమైది హలో లక్ష్మి
హలో
హ ఏమైంది సిగ్నల్ ప్రాబ్లమ్మా నీకు
ఆప్ అంతే అక్క
ఓకే సడన్ గా వాయిస్ కట్ అయితుంటే
వెంటనే రాదక్క మేమమన్నా వెళ్ళి రావాలి ఇంకా
ఆఅ
ఈ పిల్లకి నీ పర్మిషన్ తీసుకొని ఏమం రావచ్చు కానీ అంకుల్ని కాదని రాదంట
ఆమ్
అందుకని నేనన్న వెళ్ళాలక్క
తిరుపతికి వెళ్ళట్లేదా మరి
మే మేము వెళ్తున్నాం అక్క
జర మరి తీసుకెళ్ళండి ఏమైతే ఒకసారి
ఆ పిల్ల రానంటుంది
ఏమైది ఒకసారి ఒక రోజు వెల్లసి వస్తే అయిపోద్దిగా
ఆ రా వెళ్దాము అంటే రానంటున్నారు
ఆ పిల్ల ఇష్టం ఇష్టం లే అయితే
మనం ఫోస్ చేయలేం కదక్క అంకుల్ పర్మిషన్ లేకుండా నేను రాను అంటే ఇంకేం చేయలేం అక్క
ఆ ఒకసారి వెళ్ళేసివస్తే తెలుస్తది అని అంతే ఎలా నడుచుకుంటు వెళ్తారా
ఆ స్టెప్స్ మీదే అక్క బాగుంటుది అక్క ఎంజాయమెంట్ వెళ్తే అలా
ఆ ఫ్రెండ్స్ తో వెళ్తే బాగుండదరా ఇంకా
ఏంటక్క
ఫ్రెండ్స్ తో వెళ్తే బావుంటా
అవునవును అందుకే పిలిచాము మీ పిల్లని కూడా
తున్నారు మీరు
ఆహ్ హ్మ్ మంత్ లోనే అక్క
మీకు హాలిడేస్ ఎన్ని డేస్ ఇస్తున్నారూ, ఇక పండక్కి
మొత్తం ఫోర్ అక్క
అంతేనా హమ్ ఇంకేంటి ఇప్పుడు రెస్ట్ మోడ్ లో ఉన్నారా ఫంక్షన్ అయిపెందిగా
అయిపోయిందక్క, నిన్నమో కాలేజీకి వెళ్ళినము
ఉమ్
సో సోమవారం నింటి చేపన్ తోమినట్టు తోముత రూ ఉహుహు
ఉహ్ హు
నేను మీ పర్మిషన్, అవునక్క మీ పర్మిషన్ తీసుకొని రమ్మన్నాను లేదు నాన్నన చెప్ ఒప్పుకున్నా రాన్ అన్నది పిల్ల ఏ సెవె ఫోర్
మా తమ్ముడు కూడా మొన్న ఒకసారి వెళ్లేసి వచ్చిండంట కాల్ చేసి అడిగిండ్ డంట మ నాన్నకి
వన్ వద్దు అంటే నువ్ వాడ్ ఎమన్నా ఆగుతాడా అక్కా హ వస్తున్నా టూ మినిట్స్
ఏమైందిరా
హలో అక్కా
ఏమైంది
చె చెప్ అక్క వేరే పిల్ల జూనియర్ పిల్ల ఫోన్ చేసేసరికి
హ్మ్మ్ రేపటి నుంచి మళ్ళీ క్లాసెస్ స్టార్టా
అక్క
రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అయి
ఆ నిన్ననే సాట్
నిన్ననే స్టార్టా
ఇ
హలో
అ
హలో
హలో
ఆ అక్క చీ అక్ అక్క అంటున్న
చెప్పండక్క
తెల్సి పిలిచి అలవాటు అయిపోయిందిగ ఏమయింది మళ్ళీ వాయిస్ కట్ అయింది
లేదు లేదక్క వినిపించట్లేద అక్క
ఆహా వినిపిలేదురా ఇప్పుడు వినిపిస్తుంది ఇందాక ఒకసేపు గ్యాప్ లైక్ వాయిస్ వినిపించలే కాల్ కటై కాల్ కట్ అయందేమో అనుకుంటన్నాం ఇంకా టెన్ మినిట్స్ అవ్వలేద
ఆ అవ్వలేదక్కా
ఊ
టూ మినిట్స్ ఉంది
హు నిన్న
అ నాస్న్నా ఎం చేసింది అక్క
చెవి తగిలి నెట్ ఆఫ్ అయి కాల్ కట్ అయిపోయింది టెన్ మినిట్స్ అ్వ
తర్వాత రేటింగ్ అడు తంచూడండాక్క
ఆ
ఉమ్
ఇంకేమింట్రా విశేషాలు బయటికి వెళ్ళట్లేదు ఆవుటింగ్కి
హలో అఔటింగ్ వెళ్ళట్లేదా హలో హలో
హలో
హలో హలో కా
ఏమైందిరా మళ్ళీ వాయిస్ వినిపించి దబ్బై వయసు
మీకనిపిస్తుందా అక్క
ఆ
ఫోనొచ్చింద కాలిప్సేసి లోపల కడ్ చేసే లోపలా అది ఆన్ అయింది ఫోను
ఒకే
కజ్జీ సాలే అక్క
ఆ సడన్ గా మళ్ళీ ఎవరా అనుకుం
లే లేదక ఆది కట్ చేయడం పో
ఉ ఔటింగ్ ఎళ్ళట్లేదా
అక్క
ఔటింగ్కి వెళ్ళట్లేదా
వీళ్ళ ఏదో జూనియర్స్ డిస్కషన్ ఉంది సార్ తో ఏదో రూమ్స్ షిఫ్ట్ అవ్వకూడదని
ఒకే
చైత్ర ఎల్లలేదక్క బయటికి అ